హలో ఏంలే నువ్వేం చేస్తావ్ తిన్నావా
ఆ తిన్నాను నువ్వు తిన్నావా
తిన్నా ఏం కూర
ఏం కూర వంకాయ, టమాట
మాది కూడా వంకాయ పప్పు
ఈగట్ల కూడా నికు ఉంటారా
గట్లనే వండుతారు మస్తుంటుది పెసరపప్పు, వంకాయ కూర
వేరు వేరా కలిప
వేరు వేరె వేరు వేరు కాదు కలిపే ఎప్పుడు తినలే నువ్వు పెసరపప్పు, వంకాయ కూర మస్తుంటది. పచ్చిమిరపకాయలు ఏసీ వండుత మంచిగ ఉంటది. ఈయల నేను బాలామృత తోనీ మనం చేసింది చేద్దాం అనుకున్న
చేసాను
పెట్టుకున్న బాలామృతం సత్తపిండి
అదే చేయకపోయిన అంటాను
హా చెయ్యాల అనుకున్నా కాని ఇంగ చేయలే రేపు చేస్తా
హు
రేపు చేసి ఎల్లుండి ఏమైన్నా ఉంటే పట్టుకొట్టా
ఆ పట్టుకూర నిన్న నైట్ ఏం చేసినంటే వెబ్ సిరీస్ చూసిన ఒకటి ఘోరం అసలు ఎట్లుంది అంటే అమ్మ తోడు వేరే లెవెల్ ఉంది.
ఏడుపు వచ్చిందా
వచ్చింది బాగా అంటే అది మొత్తం ఎట్లా అంటే దొంగలని పట్టుకుంటరు చూడు
తర్వాత అలా
ఎలా చెప్పాల జియో హాట్ స్టార్
ఆహ దీంట్ లేదా
దాంట్లో రాదు అది దాని పేరు ఏం పేరు అంటేది విక్రమ్ బ్యూ
ఓ సారేతీయ్
ఏం కాదు
అలా పేరొత్తదేమోని భయం
ఏం రా ఐదు సినిమాల పేర్లు ఏం కాదు
అయితే ఏదన్నా పాటపాడు కొంచెం
నాకు రాదు పాట
ఏ పాడు పాడమంటున్న అది ఇది
టాకాదు ఆడమంట ఆట ఆడేది ఆట కాదు ఆడుదాం
ఫస్ట్ మాతోని
మనస ఓ మనస ఆగు మంచి పాట పాడుతా మల్లెల వాన మల్లెల వాన నా నాలో నా ఎప్పుడు అంతక్షరీ ఆడిన ఇదే పాట గుర్తొత్తది ఎందుకో ఏమో
ఆ ఫస్ట్ మ నే అత్తది కదా అందుకే ఇదే
మానే వచ్చిన కూడా ఈ ప పాఠే గుర్తుకుత్తది తొందర మన సంత మధుమాసంలో విరపూసేనా లేకపోతే మన సంతా ముక్కలు చేసి పక్కకుపెడుతా ఎందుకు ఓ నేస్తం ఊరిం ఊహలు పెంచి తప్పుకు పోతావ్ ఎందుకు కోమన్నం ఓ ఓ హో ఇంకా
నాకేం అక్షరం వచ్చింది
అస పక్కడు ఎందుకు ఓ నేస్తం మా మ్ము అంటే మా అనుకున్నానా మన్మధుడు అంటే కౌగిలిగా మన్మధుడంటే కావలిగా గాన గ మీద ఏముంటాయి గ గ గ
గాల్లో తేలినట్టు వుందే
ముండేగా ఆ గ అని వచ్చిన పాట మిస్ ఐయ్యి
ఊ
బాగా
చిరుగాలి
ఆ గాలి చిరుగాలి నిన్ను చూసింది ఎవరమ్మా వెళ్లే నీ దారి అది ఎవరికి తెలుసమ్మా ఉండని తర్వాత రాదు నాకు, ఉండని నా నీకు నాన్న కు ప్రేమతో
వద్దు నేను మంచి పడతావు ఇంకోటి పాడుతాగు సినిమా పాట
నాన్నకు ప్రేమతో అంకి ఈ నా ప్రతిక్షణం ఈ
గల్ మా అన్నయ్య పిల్ల గల్లుమన్నయే సిటీ నడుముసిటీఆమ్మ దా హు,
దమ్ ద మీద ఏం పాఠాలు ఉంటాయి
దమ్ దమ్ బోలే
దాయి దాయి దామా పలుకే కుందనాల బొమ్మ నీతో పాని ఉందమ్మా మా మళ్ళా నీకు
మా నా
ఆ
మనస నవున్నా చో చోటే చెప్పమ్మా మనసా నిన్నే కావాలందమ్మ
మనసే నువ్వుంటే చాలు చెప్పమ్మా మనసే నువ్వు వద్దు అంటేనే ఏదో ఉంటది,
ఆ హ
ఇంక ఆ చెప్పు
వినబడదా
ఆ తూ మమ్మీ ఎంతో స్థిరంగా ఆ
పైన పైన నో నో తెలుగు తెలుగు
అత్తయ్యనా
ఆ
మీ అన్నయ్య
పారింగ
అ సరే పాట పాడు
ఏం పాట అడుగు
ఆ ఇప్పుడు కొ వచ్చినయి గదా నీ ఇంటికి వచ్చినంక వీడియోలు చేద్దామా
ఆ చేద్దాం ఒక్కటి కాదు రెండు కాదు వంద చేద్దాం
డ్యాన్స్ తోని
ఆ రోజుకోటి పెట్టుకుందాం అందరినీ అందరు మనల్ని చూసి అసూయ పాడేలాగా చేద్దాం
అంతేనా మంచిగా చేద్దాం మంచి అన్నీ అనుకోవద్దు అని ఇంటికి వచ్చినాక ప్లాన్ వేస్తాం
ఆ అక్క దగ్గరకి వచ్చినంక కట్టుకునంక
కమ్మల్ లేవే మంచిువి
ఎట్లా మళ్ళా
ఏంద ఏం
చోరు వస్తే పోతే మంచిగా ఉండ కాని పోం కావచ్చు
ఆడుందా
ఆ ఉంటాయి
ఎక్కడాది
అంటే మస్ పక్క బస్ ౌన్ గట్లా ఏకా చూద్దం తర్వాత
ఇక్కడ కూడా మంచిగాన్నాయి నేను మొన్న పోయినా అని చెప్పినా కదా అప్పుడు మాత్తమ్ములులో పండుగ పోయటప్పుడు ఇప్పుడు అక్కడ కూడా బాగుంది
ఒకవేళ వచ్చేటప్పుడు తీసుకొని రావచ్చు కదా
నేనా ఇలా పోయినా కాని మంచి దొర్కనే
అయ్యో
పోయి అన్ని ఎట్లా అంటే ఆ ఏ ది దేని లాగా వేరే లాగు ఉన్నాయి బంజారు ళ్ళు తీసుకుంటు చూసినవా అట్లా మన
మనకు బంగారం సిల్వర్ అయినా ఇ అ
ఆ ఏం బాగాలేదు చీర మీ పట్టు చీర మీద గ ఇవే మంచిగాంటాయి గా
ఓ
నా దగ్గర ఒక్క జాతి ఉంటే ఆ ఒక్క జాతి ఆమె దగ్గర ఉన్నా అడగాలంటే మంచి ఉంటాయి అవి పెద్దగా
హ
ఆ శివరాత్రికి తీసు నేనే అక్కడికి పోయి తెచ్చుకోవాలి వాళ్ళు వచ్చియరు
ఎందుకు
అ అంతే వాళ్ళకు
ఎందుకు మాట్లాడుతులే మరి
ఇ ఒక రోజు అక్కడ మిషన్ కడిపోను అక్కడ అయి
ఆ ఊడుత అందా సదువుతున్నావా
చదువుతా ఉంది ఈ సరి ఈ ఒకటో సంవత్సరం ఒకటో సంవత్సరం అంది రా ఇది పరిచ ఇప్పుడు అయిపోయినాయి, అదో తర్వాత వచ్చినాక ఐదో సెకం, రెండోది అయినప్పుడు అప్పలోకి అయిపోతుంది మూడు నెల్లె కదా
మ్
మ్
ఇంకా
ఇంకా చానుందా దగ్గర పడ్డగా
దగ్గర వడ్డది ఇంకా రెండు రెండు సార్లు ఇరు ఏముంది మా ట్లాడుతా అంటే పడుతునాయ్
ఆ మాటివి మాట్లాడే అయిపోతంది
ఇప్పుతే
మ్ ఇంకొక రెండు రెండు రోజులతోని నువ్వే ఇప్పుడు ఖాళీగానే ఉన్నారా రెండు రోజులు
లేదు నా మ్ నెక్స్ట్ ఇయర్ నేని
ఊ ఇంగా తరువాత నాకు రాదు రా పాలతోను కూడా ఇట్ల మంచి పాటలు పాడుకుంటుంటే ఒక్క రోజు అయిపోతది
ఆ అయిపోతదని వాళ్ళకు అసలే ఇయ్యలే నేను
ఎందుకే
వాళ్ళు నాకు
అల్నికు చెప్ ఏత్తరు కదా
నాకు వాళ్ళది అయిపోయింది కానీ వాళ్ళు నాకు లేదు
నువ్వే వాళ్ళకి ఇయ్యాల
ఆహా వాళ్ళు నాకు జైలు నేను చేసిన అయితే
మీరు ఇప్పుడు మొత్తం అయిపోలేదు ఇంకా ఏడు ఉన్నాయి కదా ఏడు రోజులున్నాయి ఉంది కదా
ఏడు రోజులు ఉన్నాయి గానీ అవి ఆ ఫోన్ ఎత్తితే అయిపోతాయి లేపుతారు
ఈ రెండు అయితే వీళ్లతోనీ రెండు రోజులు అయిపోని రాదు
ఆయి రెండయితే అయిపోవాలి
ఉ ఇప్పుడు చేయరాదు మరి
మా డాడీ ఫోన్ చేత్తా అంటాడు చెస్తానే లేడుగా
చేత్తా లేడా ఇంకెప్పుడు చే దాన్ని అంటారేమో అనుకున్న
చేత్తాలే చేతలే ఇంటికి వోనట్టు ఉన్నడు ఇంకా
ఎల్లుండి మీ డాడీ రావాల నువ్వే పోవాలా
మేమే వత్తాం ఏమో మరి ఆడ ఈ కిందేమంటరో
తోల్తరా
కొద్ది సమయం
పాట పాడతావి
ఆ పాటవాడ్
గరుడగమన తవ తవ చరణ కమరమేహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ త మమ పా గురుదేవా మమ త మమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవా ఊ ఇంగా తరువాత నాకు రాదు రా
తర్వాత ఇంకా రెండు రోజులతో ఇప్పుడే చేయయి నువ్వు ఒకరితో ఒకరి దాంతనైనా ఒక రెండు రెండు సార్లునైనా ఇప్పుడే చేయి
ఇప్పుడా వాళ్ళది అయిపోలిన వాళ నాతో మాట్లాడ ఇప్పు వాళ్లు ఇవ్వద
వాళ్ళ ఏం జత్తరు ఖాళీనే కదా నేను ఇచ్చే వాళ్ళకు
ఒక్కామె వచ్చేసింది ఇంకొక్కామె ఇంకందనే ఓడిపోయింది
ఎందుకు
ఆ మీ చదువుకుంటుంది
ఆ ఇప్పుడు ఇంకొక కా ఉంది కదా దాంతో చేసేయి
అరే ఆమెయి నాకు చెప్తుదంట అంటే
ఆ అవునాగిలాయి అయిపోయిగా ఉంటానా అంత మంచిదే